ఆ ఏం చేస్. తున్నరు.
ఏం లేదండి తింటున్నాం ఇప్పుడే, మీరు?
మేనా మా పాపకు తిందామని, తినబెడదాం అనేసి కూర్చున్నాను. కానీ మా పాప తన లేదు అదే చూస్తున్నాను. ఆడుకుంటుంది తినమంటే వద్దంటుంది. ఉహు
మీరు తిన్నారా మరి?
ఆ తిన్నానమ్మ, క్యారెట్ ఫ్రై చేసి పచ్చి పుల్సు చేస్ న ఇంగ పాపకు కొంచెం క్యారెట్, ఆ కారం తక్కువ వేసి ఫస్ట్ కొద్దిసేపు ఫ్రై అయ్యాక మళ్ళీ తీసాను, మళ్ళీ కారం వేసాను అన్నట్టు పాప కోసం. కొంచెం తీసి
అవును, వాళ్లు కారం తినరు కదా ఎక్కువ.
అవును ఇప్పుడిప్పుడే కారం అలవాటు చేస్తున్నా తను ఇంకా అలవాటు చేసుకోవట్లేదు, తనకు స్వీట్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం.
అవునా
స్వీట్ ఎంత పెట్టు తింటది మంచిగా. బెల్లన్నము, సేమియ పాయసం అలాంటివి పెట్టు మంచిగా స్పూన్ వేసి ఇస్తే మంచిగా ఆమె తింటది, మళ్ళ పక్కనోళ్ళు ఎక్కడ తింటరో అనేసి.
ఐస్ క్రీమ్స్ కూడా తింటదా ఇగ. ఈమె
ఆ ఐస్ క్రీమ్ కూడా మొన్న వాళ్ళ డాడీ ఒకటి కొనిస్తే, వాళ్ళ డాడీకి కూడా వాసన చూపెట్టకుండా వెనక కూర్చొని మంచిగా తిన్నదంట. ముందు కూర్చుంటే ఏడా అడుగుతరో అని, ఆ వాళ్ళ డాడీ ముందు కూర్చుంటే వెనక ఆ వెనక కూర్ చందిన్నది
అవునా
ఏం చేస్తున్నారు ఇంకా
ఇంకేం లేదు పొద్దున్న తిన్నాం. పొద్దున్న పూరి వెట్టిల్లు.
మీ ఫ్రెండ్స్ లా ముస్లిం వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉమ్ పాయసం ఏమన్నా చేసి పెట్టారా? షేర్ కుర్మా
లేదు ఇగ రంజాన్ అంటె ఇ
అవును ఇన్వైట్ జేయలేదా మిమ్మల్ని రమ్మని చెప్పేసి.
ఇంగ చేసినా కూడా పోతామా మనము, పోము కదా.
అవును అది కూడా కరెక్టే.
చేసింది కాని పోలేదు
అవునా
ఆ స్వీట్ చేసుకుంటారు కదా వాళ్ళు మేము మటన్ తెచ్ కుంటా అనుకుంటే వాళ్ళు కూడా
ఆ వాళ్ల ఇంటికెళ్ళి తినాలంటే ఏంగా న్నా గాని మాకు అక్కడ పాత ఇంటి దగ్గర ఉన్నారు కాగాని వాళ్ళు మమ్మల్ని పిలవలేదు పిలిస్తే కచ్చితంగా వెళ్దును షేర్ కుర్మ కోసమైన
పీలుస్తారు కదా ఎట్లీస్ట్ సేమియా అయినా పెడతారు కదా
మేము అక్కడ మా పెళ్ళైన దగ్గర ముస్లిం బిల్డింగ్లే ఉండేది తర్వాత కరోనా తర్వాత మారాము
ఆహా
ఒక్కదాన్నే తెలుగుదాన్ని ఆ మూడు ఫ్లోర్లల్ల మక్ మొక్కజొ సెవెన్ ఎయిట్ ఫ్యామిలీస్ ఉండే శ్రీ కుర్మా అయితే ఒక్కొక్కలు ఆ పెద్ద గిన్నె నిండా తీసుకొచ్చేది నేను తినేది కాక అందరి ఇచ్చేదాన్ని మా ఇంట్లో ఆ పదిహేను రోజులైనా ఉడకపోయేది
అవునా
మా ఫ్రిడ్జ్ నిండా షేర్ కుర్మా ఇచ్చేది ఉండేది మళ్ళీ చాలా ఘోరంగా ఆ మళ్ళీ వాళ్ళు ప్రతి చిన్నదానికి ఏదో ఒక స్వీట్ చేసు కుంటూనే ఉంటారు
అవును వారే అప్ ఇప్పుడు ఉన్నప్పుడు మీకు బుద్ధి వత్ వచ్చిందా మరి నేర్చుకున్నారా
నా వచ్చు మాట్లాడతాను వాళ్ళతోటి హిందీలోనే మాట్లాడుతాను నాకు అంతకు ముందే వచ్చు హిందీ
అవునా అంతకు ముందే వచ్చా మీకు
ఆ అంతకు ముందే వచ్చు ఐ అంటే అంత పర్ఫెక్ట్ రాకపోయేది కానీ వచ్చేది అక్కడికి ఎళ్ళాక మ్ మంచిగా నేర్చుకున్నాను అలా హుమ్ ఇంక
చెప్పాలి మీరే
హుమ్ క్షీర్ కూర్మ చేసుకుందాం అనింటే నిన్న వాళ్ళని అడుగుతే కేజీ వన్ ట్వంటీ అన్నారు అసలుకు
అవునా అంటే ఏంటది కుర్మ అంటే ఏంటిది అసలు
కుర్మా అంటే డ్రై ఫ్రూట్స్ అన్ని ఏస్తారు కుర్మ అంటే మనం అదొటిఇదోటి ఏసేస్తాం గదా క్షీరా అంటే స్వీట్ అన్నట్ వల దాంట్లో హుమ్ అది అది మనసియతోన్ చేయరు సన్నగా ఉంటది అది జస్ట్ ఎలా ఉంటంది అంటే డ్రై ఫ్రూట్స్ నేంపేసి పాాలన్ని బాగా హీట్ అయ్యాక అందులో టండస్టాడ్ మిల్క్ అని ఉంటుది అది వేసి కలబెట్టాక లాస్ట్ స్టవ్ ఆఫ్ చేసి అందులోనే డ్రై ఫ్ర మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పుని ఇది ఏది సేమియాలు అందులో ఏసి యాలకుల పొడి అవన్నీ ఏస్ తరనట్టు అద అందుకనే మా వాటర్ వాటర్ ఉంటయ్
అవునా
హుమ్
ఇంకా మరి పొద్దున టిఫిన్ ఏం చేసిల్లు
పొద్దుట టిఫిను దోస తిన్నాము
హుమ్ హు ఎండ పడుతుందా యాడ
మబ్బులానే ఉంది మీకు
మా గుడ ఇంతసేపు బాగ్ ఎండకొట్టింది ది ఇప్పుడే మబ్బో అంటే కొంచం కూల్ అయ్యింది చల్లగయ్యింది
అవునా తిన్నారా
తింటున్నా ఇప్పుడే
అవునా ఏం చేసారు మీ హాస్టల్లో అ
పాపడాలబెట్టిల్లు పచ్చి పులుసు బీరకాయ టమాటా పప్పు పాలకూర పెరుగు
మ్ హుమ్ అన్ని వెరైటీసు వెజ్ వెరైటీసు నాన్ వెజ్ తింటారా మీరు
చికెన్ పెడతారు
అవునువు అవును ఈ రోజు చికెన్ అంటే ఎక్కడైనా నాన్ వెజ్ ఉండదు
అవును
మేము కూడా శనివారం నాన్ వెజ్ తినము
అవునా ఏ ఏం దేవుని నమ్ముకుంటారు మీరు ఆంజనేయుడా ఈరోజు వెంకటేశ్వరయ్య
ఆ
శనివారం అంటే ఆంజనేయుడు కూడా వస్తాడు కదా
హనుమాన్ దేవుడు వస్తాడు గాని నాకు తిరుపతి పోయెచ్చిన దగ్గర నుండి తినట్లే ఇక మ్
ఇంకా మీ దగ్గర చెట్లు ఉం టాయ మరి ఎండాకాలం వస్తు స్తుంది కదా చెట్లుంటే చల్ల గుంటది
గ్గర అసలుకు చెట్లు ఏం లేవు చెట్లు ఎక్కువ ఉండవు ఇటు సైడు మళ్ళీ రోడ్డు కదా అది ఇవి ఉంటాయి కదా డివెండర్ దగ్గర చెట్లు పెట్టీర్రు కదా అవి కూడా కొట్టేస్తున్నారు
ఇప్పుడు మొత్తం చెట్లు లేకుంటే ఎట్లుంటది అసలు ఎండాకాలం ఇంకా చిన్న పాప ఉన్నది అంటున్నావు
సున్నారు అంటే ఆ చెట్ల గాలి పీల్చుకోవద్దట అవి వేరే చెట్లు అంట అందుకని గవర్నమెంట్ వొళ్ళె తీసేస్త
పెట్టినప్పుడు తెల్వదా మళ్ళా
అదీ వాళ్ళకు అలాగే ఉంటది
పైసలు బొక్క ఇప్పుడు పె ఇల్లు పెట్టినప్పుడు వాటిని చూసుకుంటారు మంచిగా అంత ఎ ట్టేత్తరు మళ్ళా కొట్టేత్తరు
అవి స్కెము
ఉమ్
మళ్ళీ వేరే చెట్లు పెట్టాలి కదా, మళ్ళీ బిల్ పాస్ చేసుకోవాలి కదా.
ఆ
ఉమ్
అదొక స్కమ్ అన్నటు
ఇట్లనే ఉంటారు ఇప్పుడు ఏమాతన్లు ఏం ఎత్తలేరు రైతు బంధు కూడా ఇస్తలేరు అంట కదా.
అవును రైతు బంద్ లేదుగాని అది ఇ హ్యాండిీక్యాప్ వాళ్ళకు కూడా పెంచుతాను అన్నారు పెంచట్లేరు. మళ్ళీ సిటీలో అయితే బస్సులు మొత్తం తగ్గిచ్చేసారు.
తగ్గచ్చేసీన్లు మళ్ళా ఒక్కొక్క బస్సు కు అదోలకి రెస్పెక్ట్ ఉంట
ఆ అదే ఆడ్ కండక్టర్ అయితే రావే పోవే అనే పిల్తండు ఈీడెందుకు ఎక్కుతావ్ నీకు ఆడ జ కళ్ళు పోయినాయా, ఆడేం చేసినవే అది ఇది అని మాట్లాడతారు.
నిలబడ్డానికి కూడా ఉంటలెడ్ ఆస్ చల్ మేము ఎప్పుడైనా ఇంటికి పోదాం అనుకుంటే హాస్టల్ నుంచి లెడ్ అసలు ప్లేస్ ఉంటలే బ్యాగ్ పెట్టడానికి కూడా ఉంటలేదు
మరి దాని ఫ్రీ వల్ల మంచిగానే ఉంది కానీ, ఇట్లా గొడవలు అయితుండే సీట్ల కోసం పెట్టకుండా బాగుండు అసలు మనకు మనం టికెట్ పెట్టుకునీ అయిన పోదుము ఇండైరెక్ట్ ఇది మనకే లాస్ మల్ల ఇంక వాటి మీద పెంచుతారు ఇక కూర్ టు ఆది ఏంటిది సామాన్ల మీద ఇంట్ల సామాన్ల మీద వాటి మీద ఇట్లా పెడతారు అట్లా పెంచుతారు
అవును
ఉమ్
మీకు హాస్టల్ నుండి కాలేజీ దగ్గరెనా దూరమ్మా?
దగ్గరనే పది నిమిషాలు నడచు నడవచ్చు
ఉమ్ అట్లయితే బెస్ట్ సేఫ్ కూడా ఉంటది.
అంతే దగ్గరనే ఉంటది
తీర టైంకి వెళ్ళొచ్చు పాది పావుగంట ముందు
వెళ్లినం అనుకో ఐదు నిమిషాలలా పోవచ్చు
ఉహ్
చెట్లు పెట్టుకున్న కడితే పది నిమిషాలు
అది కామన్ ఎక్కడైనా
దగ్గరనే ఉంటది క్యాంటీన్ ఉం ది
ఉ
జిమ్ కూడా ఉంటది కానీ మేం మేం బోము
ఆ
చ
ఇంకా మా
ఇంగా చెప్పాలా మీరే ఏం చేస్తారూ చేస్తారూ రేపేమన్నా ప్లాన్స్ ఉన్నాయా ఏటన్నా పో
ఏటు లేదా మా ఇంట్లోనే హ ఏ అ
ఆ పాపం తినిపించి ఆ
సరేరా
ఆ సరే అ